హలో వినిపిస్తుందా ఆ అదే
హ్మ్
ఇప్పుడు మరి వర్షం బడుతదేమో రాత్రి కే మబ్బుంది మ్మ్
బ్లాక్ బ్లాక్ లే
అదే కదా ఏ ఎడికైనా పో రమ్మంటే కుంట పోదామంటే కూడా ఎవ్వరు లేరు ఏం పోతాం వస్తా స్తాం
వస్తా పోదామంటె
రేపు పోదమా
రేపా
ఆ
హ్ ఆ
హ్ రేపు ఈవినింగ్ పాతింటికి వస్తావా ఆ ఆ సరే ఆయన పోనిస్తరా వాళ్ళు
వాళ్ళొస్తా అంటారూ కావచ్చు ఆడికని చెప్పోద్దు షాపింగ్ కి పోతుంది అని చెప్తా
ఏ మీకు ఇంకా ఆడ నుంచి దగ్గర కదా బస్ స్టాప్ దగ్గర నుం
అవును
ఆ మరి ఎందుకు తీ ఈడ వరకు ఓచ్చుడు ఏముంది నేను ఫోన్ చేస్తా స్టార్ట్ అయ్యే ముందు నువ్వు నువ్వు స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేసేసియ్ వచ్చే
కాదు రేపు కాదొచ్చు మా అమ్మీ వాళ్ళు హైదరాబాద్కు పోతుంది రూ రేపు ఇగ అన్నే వదిలి పెట్టిత్త తర్వత
ఆహా నూవ్యు కూడా పోతవా
మామ్మీ వాళ్ళే మా అమ్మ వాళ్ళు అక్కడ వదిలి పెడతారా అంట పాత ఇంట్ల వదిలి పెట్టి పోతారాంట
ఓకే ఓకే ఆ వస్తవ్ గద మరి ఇడికి ఇంకేంటిహ్ అవి పట్టుకొని దా
దూరం అయితది
ఏం కాదు ఏం దూర్ ఏమేం నడుసుకుంటునే పోతాం కాదు పోత తే మోరికి గాని ఆడికి గాని ఏముంటది ఈవినింగ్ టైం మెల్లగా నడుచుకుంటూ పోతే ఉ అదే
హ్
నడుచుకుంటా పోతే ఏందంటే టైం పాస్ అయితది అంతకైత వ వచ్చేటప్పటికి ఆటోలో వద్దాంలే
ఆ
కదా
ఆ బయటికి పోక పోతండు ఇంట్లోనే బయటికి పోక
ఏ ఊకె ఏం కుసుటం ఇంట్లనే ఇంకా మరి
హ్ రజప అది
ఎం చేస్తం
అ
ఇలాగాలుస్తుందని బయటనే కూర్చున్న నేనయితే సాయంత్రం అయితే బయటనే ఉండబుద్దిఅవుతుంది ఇక పువ్వులు తెంపేసి చెట్లకు నీళ్ళు పట్టి కూచుట బైటనే ఇగ అట్లనె కూచ
వస్తలే ఖాని
వస్తుంది మా ఇంటి ముందు చెట్లు ఉన్నాయి కదా హ వస్తు ఆ వస్తది పెద్ద పెద్ద యాప చెట్లు ఉన్నాయి కదా ఇంకా అప్పుడు పెద్దగా ఉండే ఇంకా కొన్ని కొన్ని కట్ చేసిర్రు
హ్మ్
అక్కడనే ఎవరో బాయీ దగ్గర చెట్టు కట్ చేసిరట కదా ఒకటే రీల్స్ తను గదే రీల్స్ వత్తన్నాయి అయితే ఏమైంది తెలుసా చిన్న పాప ఎట్ల చనిపోయింది తెలుసా మమ్మీ చెప్పింది ఎక్కడ మన స్వాతి షాప్ ఉంటాది చూడు అక్క అక్కడ ఆ ముందు కంట
ఓహో
అయితే ఏమైంది ఆ ముందుకి షెటర్స్ ఉంటాయడు మీ గల్లికి మీ పాతింటి గల్లికి పోతాం కదా మనం ఆ అక్కడ ఆ షేటర్ దగ్గర అంట అయితే వాళ్ళు రెంటుకుంటారట ఆ ఇంట్లా కింద హౌస్ హౌస్ ఉంటది కదా కింద హౌస్లా ఆ మూత తీసిందంట ఆ చిన్న పాప దాంట్లో తొంగి చూసి అనే అట్లనే వాడిపోయి పోయిందంట అయితే ఆ పాప అట్ల వాడి అళ్లా వాటర్ ఉన్నాయి ఉంటాయి కదా ఆ పాపట్లనే పడిపోయిందని వాళ్ళ నానమ్మ చూసి అదే షాక్ కి అక్కడనే చచ్చిపోయింది
వాహమ్మో చ పంద మన పట్టించుకోరా ఆ పిల్ల గట్ల ఎట్ల ఉంది
అదే కాదా కాదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అ ట్యాంక్ మూత పెట్ టచ్చు కాదా
అప్పుడు ఒకసారి కూడా అయింది ఇలాంటిదే తెలుసా
ఆ అవును అట్ సైడ్ కదా
ఆ అటు సైడ్ పిన్నివాళ్లు రెంట్ కి ఉన్నపుడు ఇప్పుడు అటు పక్కన వాళ్ళ ఇల్లు
అవును
ఇట్లానేయ చినా పాప
భయ్యా అ చల్మనే ఇక్కనే అది ఇది అంటే అయితే నే పొద్దున పేపర్లు ఏసేయదాన్నామాట అందుల చుసిన నేను పపర్లా చిన్నగుంది పాప త్రి ఇయర్స్నంట
అదే చిన్నగానే ఉంది
మరి అంత ఘోరం
ఎప్పుడొచ్చనవు మంచి గుట్టిందా
వెంటనే కుట్టిస్తదా
ఆహా ఎప్పుడో వచ్చింది
ఆ అవునుదే బాగా వాళ తీస్తే
వామ్మో ది కలర్ ఇట్లా ఇది ఏ చీర గాఆ కలర్ ఉంది ఏంది ఇది ఎప్పుడు తీసు కున్నావ్ తీసుకోలేదు అది ఎల అప్పుడు వేసుకున్న ఆ రేపు మ్యారేజ్ డే కదా
ఓహో రేపా ఉ రేపు మా అన్న బర్డే
ఆ ఆ
ఉ ట్యూస్డే నా నీ బర్డే హ ట్యూస్డే
ఆ
ట్యూస్డే వాడు ఏం చేస్తాడో సాలరీ
ఆ
ఉహు చెప్ప వాలసి అప్పుడే
ఆ ఏంటిది
ఇయ్యకుంటే ఊరుకుంటామా
ఆ ఇగా అంతే ఇయ్యాలి అమ్మ నేను ఎదురు చూసుకుంటూ ఉంటున్నానేను
కాదు అంత కింద మీద పడుకుంటే చత కాకున్నా పోనాం
ఉ
నేనువుతే చిలమ్మ గోరంగ వేరా లాస్ట్ వీక్
ఆ అదే అవి రానునే ఎన్న నుోవు చెకప్ చేయించుకోవాలి
ఆ అవును అయి చెకప్
బ్యాగులకి నా వైగ గోనాలి కొనాలి మనుషులు ఏదోంది జిప్పు ఫెయిల్ అయినాయి అదంతా గలీజ గలీజు
ఈ సికింద్రాబాద్ లో కొనుకోన్నాం తక్కువ ఇట్కుంటే
ఓ గంత దూరం పోవాలా
హైదరాబాద్ పోతావు్ కదా ఎట్లాగో అరిపోయి కొనుకో ఆడిపోయి షాప్ పింగ్
అదే సూడాలి
సేల్ స్టార్ట్ అవుతుందంట జూలై ఫస్ట్ నుంచి చూడాలి ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో
ఉ చూద్దాం
ఉ అఐ చెకప్కిి పోతాం కదా అప్పుడే అట్లే యూజ్ చేసి వద్దాం
ఆ
కదా
ఉ
మన్మకండకు పోోతే అయిచక్కప్
ఆ తక్కువనే నా ఫీజు
ఏంటిది ఐ చెకప్పా ఫ్రీ ఆధార్ కార్డ్ తో ఫ్రీ ఓన్లీ మనం స్పెడ్స్కే కట్టాలి
తేనా
పెద్ద హాస్పిటల్ అనమాట చాలా పెద్ద లైన్ ఉంటది మనం తొందరగా పోవాలి పొద్దునే పోయిన మనకు తొందరగా చూస్తరు ఇంగా తొందరగా అయిపోత్ టది ప్రతికి ఒక వన్ అవర్ టైమ్ తీసుకొని చేసిస్ త రంట మరి మా వన్ అవర్ లో ఎటైనా వెళ్ళేసి రావచ్చు
ఆ అవును
మారి అది ఒక్కసారి అయినా నేను నానితోని అప్పుడు లెన్స్ ఏపీచ్చుకుంది కదా కళ్ళంతా అప్పుడు ఒక మంత్లీ చెకప్ ఉంటది కదా ఆ చెకప్ కి పోయినాం అప్పుడు పోయినా ఎన్ త మందింటరో
అవునా
ఆ చాలా మంది ఉంటరు మన టోకెను మన రిపో చోచ్చి పిలిచేవరకాగాలి ఆ రోజు ఉంటారు అప్ ప్పట్లయితే ఉండేది మరి ఇప్పుడు ఉన్ ఉన్నారో లేదో తెలియ నేను ఒకసారి కాన్కుంటా దాంట్లో ఉందా లేదా మరి ఆధార్ కార్డ్ తోని అట్నానే ఇక్కడ మాత్రం ఇక్కడ మ్యాచ్ హాస్ స్పిటల్ మ్యాచ్ విజన్ హాస్పిటల్ అంటే దాని బ్రాంచ్ ఇక్కడ ఉండేది కదా నేను చూపించుకున్నది అదే కదా దాంట్ల థర్టీ రూపీస్ ఫీజ్ తీసుకునేది ఇప్పు హు మళ్ళీ నెక్స్ట్ నేను పోయినప్పుడు అది కూడా తీసుకోలె ఆమె ఏం ఫీజే తీసుకోలే ఆధార్ కార్డు కూడ ఏం చూడలేదు జస్ట్ న ఏం రాసుకొని ఏ ఏం ప్రాబ్లం ఏంటి అది రాసింది పె ఆర్డర్ ఇస్తే అడ్వాన్స్ ఇచ్చేస్త మళ్ళ స్పెట్స్ వచ్చిన తర్వాత ఫుల్ మనీ అ అంత మని కట్టి తీసుకోవడమే
మ్ హు మ్
ఇక నేనైతే ఫస్ట్ స్పెట్స్ లాంటివ తీసుకొని ఏమంటారు ఆ ఫన్స్ కరెంట్ ఉండేదివి చూస్తా అనేసి అనుకుం
మ్ అవును జర మంచిగ ఉంటాయి అవే
దే
మ్ ఏమైంది
వచ్చిండు బాబ వచ్చిండు హలో
హా హలో
వినపిస్తలే
ఇనిపిస్తుంది
ఎవరు ఏమ చేస్తారు మంచి ఫల్ వ
ఆ హా హా
నిజం ఏదో కర్రీ యో ఏదో
మ్ హు హు
నిన్న మధ్యాహ్నమో నిన్న మధ్యాహ్నమ ఒకటే వాసన దేని వాసన మొత్తం మాడి పోతుంది నేనేమో ఇంట్లో చూస్తున్నా అటు చూ ఎటు చూస్తున్న ఏం అర్థం కాలదు ఎర్ర ఎండ కొడుతుంది ఆ రోజు
అ ఏ వాసున్నా మరి మాడిం దు
ఎంది ఏమైనా కాలిపోయింది మరి ఏమైనా నచ్చింది బయమైంది ఎబరు లేరు మళ్ళ ఒక్కరన్న ఉన్నా
ఉమ్
సరళ మరి పెప్ప ఎ రేప్ ఎస్తిగా అంటన
ఆసరే
ఆ
ఉబాయ్ హయితల దండి ఉది
హలో పు
హలో హలో